ఆ మరి పాప ఉందాన్నరి పాపది ఏం తప్పు లేదు.
పాప పడుకుందాక్క
పడుకుందా
ఆ పడుకొని ఇప్పుడే లేసింది. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు వస్తే, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళతో ఆడుకోవడానికి వాళ్ళంటికెళ్ళింది పక్క ఇ వెళ్ళని నన్ను కూడా డిస్టర్బ్ చేయకుండా ఉంటారు కదా అన్న లో అ స్ పై రన్నింగ్ అక్క
ఆహ అందుకే చెవులు కుట్టిస్తారా.
కుట్టిద్దామని అనుకుంటున్నాం. పషవాల్ వారికి
ఫంక్షన్ లాగా ఏమనా చేస్తారా మామూలుగా
వాళ్ళు నాన ఫంక్షన్ లానే చేద్దాము అని అంటున్నాను అనమాట. ఫంక్షన్ చేస్తే వస్తనే వచ్చ కదా ఖర్చు ఇప్పుడు పుల్లు రేట్లు ఉన్నాయి. ఏ ఆట ఏ ఆటను తీసుకున్నా పదివేల ప పైకి ఉన్నది. మళ్ళీ మనకు వచ్చేటివి ఉన్నాయి కదా అని అంటున్నా అనమాట ఆయన. ఇప్పుడు వచ్చేటివి ఉన్నాయి చూసి కుంటే ముందు ముందు ఇప్పుడు రేట్లు పెరుగుతాంటే పెట్టలేరు. ఇప్పుడు చేద్దాము అని మధ్యలో అన్నాడు అనమాట. ఈఈ అంటే లేదు ఇప్పుడు వద్దు నార్మల్ గా బతుకమ్మ పండుగ వరకు గుటిచుకుందాంలే ఇప్పుడు అప్పటి వరకు నవంబర్ వరకు అమెకు ఫైవ్ కంప్లీట్ ఫైవ్ కంప్లీట్ అయి సిక్స్ రన్నింగ్ ఐతై అక్క
ఆహా
ఇప్పుడు ఇప్పుడు కుట్టిడం ఎందుకు దసరాప్పుడు కుట్టించుకుందాం లే నేను అంటున్నా అనమాట
హమ్
లేదు ఇప్పుడు కుట్టిద్దాము అదిఇదని అంటే ఇప్పుడు కుట్టియాలంటే ఉత్తనే అయితది ఇప్పుడు వెకిల్ తీసుకుంట అంటాన్నా వెకిల్ కిన్ని కావాలి మళ్ళీ ఉత్తనే అవుతుదా ఫంక్షన్ మామూలు మామూలుగా అన్న దగ్గర కూడా లక్ష రూపాయలు వస్తది అదిఇదని నేను అన్న మాటా ఎవరిని పిలిచినా పిలవకున్నా మళ్ళీ కంటు ఇప్పుడు మీ చిన్నమ్మలుని మీ పెద్దమ్మలని పెద్దమ్మ పిల్లలు వాళ్ళ చెప్పకున్నా ఫీల్ అవుతారు కదాక్క నార్మల్ గా వాళ్ళకే రెండు యాటలు కోతేనే సరిపోదు అసలు
అంతే ఎవరైనా చేస్తేనొ పెద్దగ చేయాల లేకపోతే సైలెట్గా ఉండాల ఒకలని పిలిచి ఒకలని పిలవకపోతే కంట్ ఇగా అందరి దగ్గర
ఆ ఇప్పుడు నార్మల్గ వీళ్ళ అక్క వీళ్ళ అమ్మ వాళ్ళు అక్కజేల్లలు ముగ్గురు
మీ అమ్మ సే హమ్
అమ్మ వాళ్లు అత్తమ్మ వాళ్ళ పిల్లగల్ ముగ్గురు వాళ్ళద్దరు ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు అన్నదమ్ముల పిల్లలు ముగ్గురు అక్కజేల్లల పిల్లలు వాళ్ళ కోడన్లు వాళ్ళు మనవళ్ళు మనవరాళ్ళు మళ్ళీ మా రంజిత్ మా మా హస్బెండ్ వాళ్ళ వాళ్ళు ఐదుగురు అన్నదమ్ములు
ఉహు
ఐదుగురు అన్నదమ్ములు ఐదుగురు అన్నదమ్ముల కోడండ్లు ఐగురు అన్నదమ్ముల బిడ్డలు వాళ్ళ మనవళ్లు మనవరాలు వాళ్ళు వీళ్ళు చూడ అక్క ఎంత మందిం ఐతన్నం
ఇక బయటోల్ ఎవరు అవసరం లేదు ఇగ మీ ఫ్యామిలీ వరకు చేసుకుంటే సరిపోతు
ఆ నార్మల్ గా అట్ల అట్లా తీసుకోవచ్చినం ఇప్పుడు ఇంటి పక్కన ఎట్లేదన్న పది మందినైనా పిలవాలి తప్పదు
తప్పద్ ఇగ
ఆ పదిమనద పదిమ మన దగ్ ఇరవై మంది కూడా అయితారు ఇప్పుడు ముసలమ్మ ఉంటది కదా ఆహా మీ అక్కజేలలు వీళ్ళకే చెప్పుకున్నాను నా అనదములకు చెప్తే నాకు రాకపొళ్ళని మా అత్తమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళు అంటారు ఇప్పుడు ఆ పాలలో పాలలు మా పాలలు కూడా ఫుల్ చాలా మంది ఉన్నారు అక్క క ఇప్పుడు పాలల్లో ఏమంటారు మాకు చెప్తే మేరాకా వాళ్ళ అంటరు ఇప్పుడు ఒకలక్ చెప్పి ఒకలకు చెప్పకుంటడ ఇబ్బంది నేను ఏమంటున్నా అంటే వీళ్ళు దుర్గా మాత పెడతరు కద అక్కా ఇన మాలా వేసడు అనమాట దుర్గ మాతకు మాల ఇస్తే నార్మల్ గా అప్పుడు కూరగాయల భోజనంమే తింటవ్
ఆహా ఆత రై చేస్తరా
అండి మనం ఎవరిని పిలవము పండగ కాబట్టి ఇప్పుడు దుర్గమ్మను మన స్టేజ్ మీద నె స్టేజ్ మీదనే అయగారు తీసుకొచ్చుకని కుట్టించుకుందా నువ్వు మాలవేసుకుంటవు ఎట్లయినా నీసు ఉండదు. గ ఇప్పుడు మాల వేసుకున్న వాళ్ళు పదకొండు మంది ఇరవై ఒక్క మంది ఇట్లా మాలలు వేసుకుంటరు అక్క వాళ్ళకె ది పక్షలా పెడదామో అయిపోతుది అదిదని నేను అంటున్నాను అనమాట పా ఫెస్టివల్ సంక్రాంతి బతుకమ్మ పండగ వరకు
కుంటాండు కదా మనం కూడా కట్నాల ఇట్లా అన్ని పెట్టి అని చేసినామ్ కద మనం చేస్తే మనకొస్త కదాని ఆయన ఆలోచించి
ఆ ఆలోచిస్తాండు గానే ఇప్పుడు ఉన్న జనరేషన్ ప్రకారం చూసుకుంటే ఇప్పుడు కాకున్నా ముందుకైనా ఇప్పుడు ఇంకో ఇంకా ఐదారు సంవత్సరాలకైనా వస్తాయి కదా అక్క అవి మనకి ఇప్పుడు రేటు పెరుగుతాంది మళ్ళా తెస్తారో తేరో వాళ్లు అని అంటే వాళ్లే తెస్తరు తీసుకో తీసుకురా మనమేసిన మనయి మనకు వతే జాల్ తీ అని నేను అన్నాననమాట అవే మనకు తిప్పి పెట్టిన పర్వాలేదు లే గాని మనయి మనకైతె తొత్తయి కదా రాకుండైతే పోవు కదా అని నేను అంటున్నా అనమాట
ఆ
అని మా మరిది ఫ్రెండ్స్ అని ఇటు మళ్ళ ను మీరుందరూ పిలిచినాక నా ఫెండ్స్ ని పిలవక నేనేమ్ తక్కువ జేయాలని నా ఫ్రెండ్స్ని పిలత్త మల్ల
ఆహ్ హ్ హ అంతే ఎవలు తగోద్దు
ఇప్పుడు నార్మల్ తగ్గాలనుకున్నా కూడా ఇట్లో ఫంక్షన్ చేసినాము వాళ్ళగి చె చెప్పినవ ఇలా చెప్పినప్పుడు నువ్వు చెప్పలే గాదె అందుకే మేం రాలేదని మళ్ళా ఓ మాట వత్తది
అవును కదా
ఆ ఎందుకు అని అంటున్నా అదే ఆ ఫంక్షన్ చేసే బదులు అరతులం తులం బంగారం కొనుక్కోవచ్చక్క
అట్లా గొనబుద్ధిగా
ఆ అయి
మనం ఎన్ని లక్షలు అన్న తెచి పెడతాంగానీ అయే ఫంక్షన్ పైసలు పెట్టీ అప్పు చేసైనా ఫంక్షన్ చేస్తామ్ కానీ అప్పు చేసి బంగారం కొంటమా ఆ అదే మరి వచ్చిన బాధ
ఆ ఆ అసలు అట్లే అనిపిస్తు ఒక్కొక్కసారి ఇప్పుడు తలుసుకుంటే ఆ బంగారం ఇప్పుడు ముందు ముందు మన బిడ్డ ఫంక్షన్ అప్పుడు కూడా కొంటమొ కొనమో ఇప్పటికే రెండు లక్షలుంది మనప్పుడు వాళ్ళ పిల్లలు మెచ్చురయ్యి పెళ్లిళ్లు అయ్యే సరికి ఇంకా నాలుగు లక్షలుఅయితదో ఆరు లక్షలు అయితదో తులము అదే బంగారం కొనుక్కొని పెట్టు నంత మనబిడ్డ పెళ్లి అప్పుడు ఓ తాడన్న మెడలో వేయద్ద మనకు లేకుంటే లేకపోయే కదా అని పి
ఆ ఇగ ఎన్ని అనుకున్నా ఎటు పెట్టే ఖర్చు అటు పెట్టాల్సిందే తప్పదు ఇగ
పెరిగి ఇంత రేట్ పెరుగుతాదని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అస్సలు
ఊ ఒక్కసారే అస్సలు ఎండి కూడా మస్తు రేటు ఇంగ ఇట్లా రేట్లు పెరకుండా పోతే ఇగ మనం కొన్నట్టే మన పిల్లలకి పెట్టినట్టే
ఆ అద కందాల ఇంకన్నా వీరయ్య బోలు ఇదన్న కాగితంద్దాని ాడు ఎడుదనా మర సాయంత్రం రేపు తీసుకో రేపు చేయిించుకో ఒక ముసలయన అక్క మా ఇంటి పక్కన ఆయన డెబ్బై వేలు బిడ్డకు ఇచ్చింనక్క
వామ్మో
ఇప్పుడు ఆ కాగితం నాకు చూపిస్తాండు మాయమ్మయ రెడ్డి ఆమెకు ఇచ్చిండు అనమాట డెబ్బై వేలు ఇది ఏనుగుల రా మా అది నాకు చూడొక్కస్ సారే అని అడుగుతుంది అనమాట నన్ను
అంటే అట్ల ఇంక రెండు మూడు కాగి తాలున్నాయి
డెబ్భై వేళ కాగితం అ కా
ఆ అంతే ఇప్పుడు. ముసలొళ్ళ దగ్గరనే ఉంటాన్నయ్ డబ్బులు మనసరు వాళ్ళ దగ్గర డబ్బులు లేవు వాళ్ళకి పించను పైసలు వత్తయ్ వాళ్ళు రూపాయి రూపాయ్ ఎనుకేసుకుంటారు మంచిగా వడ్డీళకి ఇచ్చుకుంటారు
ఆ
ఉమ్ మా మామయ్య కూడా అట్లనే ఆడోపది ఈడోపది అన్నట్టు ఇంకో యాభై వేళ దాకా మామయ్య కూడా వడ్డీలకి ఇచ్చుకున్నాడు
ఆ
ఆ మా మావయ అట్లా ఎత్తుకుంటాడు మా అత్తమ్మ ఇంట్లో ఖర్చులు పెట్టకుంట నువ్వు వడ్డీలకి ఇత్తాన్నవ అది ఇది అని మా అత్తమ్మ తిడుతా ఉంటది తిడితే ఇద్దరి ఖర్చు
మీ మామకు బాగా తెలివి ఉంటది అక్క ఎట్లయినా మీ అత్త ఓ తినే తాగడమే ఉంటది మీ అ ఉంటది మీ మామదో పో పోగి చేసేది ఉంటది
ఉ అయితే ఇద్దరి ఖర్చు పెట్టుకుంటే ఎట్లా రేపు ఎవరికి ఏమొచ్చునో ఒకళ ఎవరికన్నా కొంచెం పెద్దగా ఏదైనా హెల్త్ బాగాలేకపోతే ఎవరికన్నా ఒకరికి అయితాయి కదా రూపా ఉనాపుడు రూపా పైనేసుకోవాలి కదా అని ఆయన ఆలోచన హ లేదు ఈయాల ఉన్న రూపాయి యల గూడో బాలే అంతే అన్నది ఆమె ఆలోచన అట్లాంటది ఇక మాకే ఇ ఇప్పుడు మా మీద ఆధారపడడానికి కూడా వాళ్ళకి అవకాశం లేదు ఎందుకంటే మాకే పొచ్చుడ నప్పులేసిరారు ఇవి కట్టుకోలేక ఇక్క సచ్చిపోతాన్నం మేము
ఉమ్ కుషాయిపో
ఏం మా మీద ఆధారపడతారువా లేదని వచ్చినా చేసినా ఇప్పటికే భూములు అమ్ముకొని అప్పులు కట్టుకు అవుతుంది మా పరిస్థితి
అవును
ఉమ్ అందుకనేగ ఆధార్ పడ్ డు అడగడు మామ్మూలు నేమ్ అడగడు ఎం చేయదు
కే ఈ రోజుల అయితే అసలు డబ్బుకు వ్యాల్యూ ఇస్తాలు మనుషులకు వ్యాల్యూ లేదు మళ్ళా అందులో ఒకటి ఇప్పుడు చే ఇప్పుడు పిల్లలు ఎదుగుతండ అయితే ఇప్పుడు వాళ్ళు తింటుంటే మనం ఎందుకు తెతుుకోదు మనం కూడా తినాలిని మళ్ళీ అనిపిస్తండి ఎందుకు చిన్నతనం కావాలి మళ్ళీ వాళ్ళని ఎందుకు చిన్నతనం చేయాలి అనిపి త్తాంది
మరే
ఉమ్ ఏ పిల్లలు స్కూల్ పోతే వా వాళ్ళు అది మమ్మీ ఇది మమ్మీ వాళ్ళు అది కొన్నారు ఇది కొనరు అని చెప్తే మళ్ళకి మనకు బాధ అనిపిస్తండి
అవును కదా వాళ్ల కండ మనం తక్కువ న ఇదా ఆదా పిల్లలను ఇప్పుడు చూసుకోకుండా ఇంకెప్పుడు చూసుకుంటాం అని మళ్ళా మనకు బాధ రేపు రూపాయి వెనకకయకున్నా అమ్మాయి ఉన్నాం వాళ్ళు తిన్నారు చేసిరు పిల్లలు ఉన్నారు రూపాయికకి ఇసుకోలేదని మళ్ళీ అదే బాధ ఎట్లా బతుకుదా అన్నా కష్టం మే జనాలకు
తప్పేముంది అప్పుడు తిని తాగి దేన్ ఎంజాయ్ చేసేది ఇప్పుడు పిల్లల్ని ఆ ఒక్క లేకుండా చేసిళ్ళు ఏం లేకుండా చేసిళ్ళు అప్పుడు ఎంజాయ్ ఎంజాయ్ చేసుకున్నారు అది గాని అంటారు ఇట్ట జ్యూతే అట్ట అంటాల కసంజనాలైతే
అవును మంచిగా బతుకుతునా వామ్మో దానికి ఏంది మచ్చగా బతుకుతుంది అంటారు ఏం కూలి చేయకుంటడా సపి కుండాను ఇంటికనే క కూసోని తింటున్నారా ఇట్లా ఎల్తాండో ఇల్లా కాని అలాం టరు కష్టం జనాలతోటి బతుకుడు
ఇప్పుడు ఇంటోడు కన్నా ఫస్ట్ బయటోడే అంట
ఆ బయటలో తోటే అసలు ప్రతి ఒక్కటి బయటిల్లా తోటే వాచ్
అసలు మన ఇంట్లో మన విషయాలు మన ఇంట్లో మనకి ఏందలవు బయట నికి
అన్నీ తేలుత్తంటాయ్ మన ఒకటి తెలీతే వాళ్ళ ఇంకొక అప్పటంట అన్నట్టు
అవును
ఉమ్ అట్లా చాలా వరకు ప్రాబ్లమ్స్ అయితాండి గొడవలు ఇట్లా అవడమే అట్లా మరి ఎందుకో ఎవళ వాళ్ళు బతకడానికి ఇదంతా ఏందో ఇంకా సిటీల అ తక్కువ పల్లెటూర్లలో అయితే మొత్తం అయ్యే ఇగ
అవును
ఎటు పోయి నాలుగు అమ్మలక్కలు కూర్చుంటారు అబ్బో వీళ్ళు ఇట్లనట వాళ్ళ అట్లనాట అంటే ఇది పోయి ఇంకొక ఆడ అంటి ఇస్తే అది పోయి ఇది పోయి గొడవలు లొల్లులు
అవును
ఇవేం కథో సిటీలలో అయితే ఎవరి ఇంటి కాడ వాలుగు చూండ ఏలొల్లి ఉండదు ఏ కథ ఉండదు
ఆ
వాళ్ళ పని ఏందో వాళ్ళకథ ఏందో ఈ బిజీ బిజీ బిజి
అవును ఇప్పుడు సిటీ పోయి ఉంటున్నాం అమ్మ ఏం చేస్తుంది అమ్మ ఈడేలాగా పెడుతుంది కాని పోయి సిటీలో పో సిటీలో బతికి కాడేలా పెడతు అని మాట్లాతండ్రు
అట్లా అవును మా ఊరోళ్ళు చాలా మందికి సిటీకి వెళ్ళిపోయారు ఇక ఏం పనులు లేవు ఏం లేవు ఇక్కడ ఏం చేస్తామని చాలా వరకు సిటీకి వెళ్ళిపోయి వాళ్ళు కర్మ అని
గోరం